హలో
ఏం చేస్తున్నావు
ఏం లేదు ఇందాక కలి కరూపని దగ్గర పోయి వచ్చి కూర్చున్నా నార్మల్గా
అవునా నేను కూడా ఇప్పుడే పిల్లలను పడుకోబెట్టి సడన్ గా లేలీచి లేచిండు కదా.
అవునా అసలు ఇంత ఎండ గోడుతుందో తె స బయట చాలా దారుణంగా ఉన్నాయి తెలుసు ఎండలు నాకైతే కళ్ళు తిరిగినాయి.
అవును ఇప్పుడు ఎండాకాలం వస్తుంది. కాబట్టి ఇంకా స్టార్ట్ అయిపోయిన ఎండలు చనా
బయటికి రాక క్కండి మెయిన్ గా అస్సలు బయటికి రానియకండి. పిల్లల్ని అయితే అసలు మీ వారు పోయిరా డ్యూటీకి
ఆ మయనా వెళ్ళండి ఆఫీస్ క వెళ్ళి వస్తా అన్నాడు ఆఫ్టర్నూన్ లంచ్ కి చూడాలి ఏమన్నా లంచ్ ప్రిపేర్ చేయాలి ఇంకా చేయలేదు
అవునా పిల్లలు ఏడుస్తున్నట్టున్నారు కొంచం
పిల్లాల ఆ అవును కొంచెం పిల్లలతో ఇబ్బందే అవుతుంది
ఎంతైనా చిన్న పిల్లలు కదా మనం బయటికి వెళ్ళాలన్నా కూడా వాళ్ళతోటి ప్రాబ్లమ్సే ఉంటాయి
అవును ఏ పని చేయాలన్నా కూడా చాలా సతాయిస్తూ ఉంటారు నన్ను
ఈ చిన్న పిల్లలు ఉన్న ఇంట్లో ప్రతి ఒక్కరికి సమస్య చలివేగా
అంతే కొంచెం వాళ్ళు పెరిగి స్కూల్ క వెళ్ళే వరకు ఏదో ఒక ఇబ్బంది ఉంటేనే ఉంటది ఇంకా వాళ్ళ తోటి
అవును అసలు ఇందాకల ఆ చాలా ఎంతమంది తెలుసా ఎండకు ఎంత మంది కళ్ళ తిరుగుతున్నాయ అంటున్నారో తెలుసా నార్మల్గా లేదు ఎండ తెలుసా బయట
అమ్మో ఇంకా ఈ త్రీ డేస్ ఏమో బాగా ఎండలు ఉన్నాయంట తర్వాత మళ్ళా ఫిఫ్టీన్ సిక్స్టీన్ అట్లా ఆ వర్షాలు ఉన్నాయని చెప్తున్నారు వన్ వీక్
ఏ అవునా వర్ష వర్షాలు వస్తే ఇంకొంచెం కొంచెం ఫ్రీగా అవ్వచ్చులేమా అంటే కొంచెమనే రిలాక్సేషన్ దొరుకుతుది ఈ ఎండలకైతే అసలు ఊత ఉత్తగానే ఎండకి గుొంత ఆరుకుపోతుంది మొత్తం బాడీ మొత్తం డిహైడ్రేట్ అయిపోతుంది మొత్తం
ఈ టై లో వాటర్ ఎక్కువ తీసుకోవాలి అట్ల అయితేనే డిహైడ్రేషన్ సమస్య నుంచి బయటపడచ్చు కొంచెం వాటర్ ఉన్న సిట్రస్ ఫ్రూట్స్ కూడా తినడం మంచిది హెల్త్కి ఇప్పుడు ఈ టైంలో
నార్మల్గా ఇప్పుడు ఈ ఎండకి ఏ ఫ్రూట్స్ తింటే బాగుంటది అంటావు నాకైతే
ఆ సిట్రస్ ఫ్రూట్స్ అంటే లెమన్ వాటర్ తాగొచ్చు ఆరెంజెస్ ఎక్కువగా తింటే వాటర్ మిలన్స్ ఆరెంజెస్ ఎక్కువ తంటే వాటర్ కంటెంట్ బ్యాలెన్స్డ్ తేనైతాది
అవునా మా పిల్లలకు కూడా మా పిల్లలకు కూడా తెచ్చి పెడదాం అట్లనే చూస్తున్నా నేను కూడా ఎందుకంటే బయట సిచ్యుయేషన్ అస్సలు బాేదు బయట అయినా అసలు ఈ చాలా వరకు ఈ గ్రేప్స్ ఇవన్నీ ఇప్పుడు తగ్గించాలి కదా ఈ సమ్మర్ లో
సమ్మర్ లో ఎక్కువ ఇదే చెప్తున్నా కదా ఆ బత్తాయిలు సంత్రాలు ఆ వాటర్ మిలన్స్ ఇవే ఎక్కువ తింటే చాలా బెటర్ ప్లస్ వాటర్ కూడా డూ పయిైన కాకపోయినా తరచుగా తాగుతూ ఉండాలి
నిజంగానే నాకు కూడా మనకే అంటే ఇప్పుడు మనం ఏజ్ ఏజ్ లో ఉన్న వాళ్ళకి మనకే ఇంత ప్రాబ్లం అయితే పాపం చిన్న చిన్న పిల్లలు వాళ్ళకి ఎంత ప్రాబ్లం అయితు ఉండొచ్చు
అవును పిల్ పిల్లలని జాగ్రత్త చూసుకోవాలి ఎండలో తిరగకుండా వారికి ఏం కావాలో టైం కు చూసుకో పుకుంటా ఇంట్లోనే ఉంచుకుంటే బెటర్ ఎందుకంటే ఎండ దెబ్బ తాగడం వల్ల వడ దెబ్బలు ఇంకా కొన్ని రోజులుయితే వడ వడే దెబ్బలు స్టార్ట్ అ వడదెబ్బలు స్టార్ట్ అయితే ఇ బట్టి కొంచెం వాళ్ళను కేర్ఫుల్ గా చూసుకోవడం బయటికి వెళ్ళకుండా స్కూల్ కూడా ఇప్పుడు ఒ పూట బళ్లు స్టార్ట్ అవుతున్నాయి పదహారో తారీఖు నుంచి
అవునా ఇప్పుడు హాఫ్ డే స్కూల్స్ ఉంటే బెటరేలే పిల్లలు పొద్దున్నంతా ఎండలో ఉండకు కుండ ఆఫ్టర్నూన్ వరకు కే వస్తారు మంచిగా ఇంట్లోనే ఉంచి వాళ్ళకు ఎండకు తిరగనీయకుండా చేయొచ్చు
అవును ఇంకా ఆపిల్గా పెద్దోడు విషయానికి వస్తే ఎట్లను అంటే ఆ చిన్నబ్బాయి బర్త్డే ఉంది కాబట్టి ఆ ఒక్క రోజు స్కూల్ కి పంపించాను ఏ రెండో అబ్బాయిని కూడా పంపి పంపించమని చమని చెప్పిందంట నిన్న ప్రిన్సిపాల్ మేడం కొంచెం అలవాటు అయితుంది కదాం పించండి ఇంట్లో ఇబ్బంది లేకుండా ఉంటది నెక్స్ట్ ఇయర్ స్కూల్ కి రావడానికి కూడా ఈజీ అయితది అని చెప్పిందంట
బమ్మ మీ బాబు ఉండగలుగుతాడా అంతసేప మరే
ఏమో అమ్మనైనా పంపించి ఒక టూ అవర్స్ అక్కడ కూర్చోమ్మని చెప్పాలి
అయినా హాఫ్ డే స్కూల్సే కదా బెటరే నన్ను అడిగితే
అవును హాఫ్ డే స్కూల్సే కదా ఫీజు కూడా ఏం అవసరం లేదు కూర్చోబెట్టి వెళ్ళండి ఒక టూ అవర్స్ తర్వాత వన్ అవర్ తర్వాత అట్లా కూర్చొని వెళ్ళినా కూడా అబ్బాయికి అలవాటు అవుతుంది నెక్స్ట్ ఇయర్ డైరెక్ట్ మీరు స్కూల్లో వేసినప్పుడు కొంచెం బెటర్ ఉంటుంది ఉంటదే అని చెప్పింది అంత
అవునులే ఎంతయినా చిన్నపిిల్లల్ని చిన్నప్పటి నుంచి అన్ని అలవాటు నేర్పిస్తేనే వాళ్ళు పెద్దయ్య దాకా కూడా వాళ్ళు మంచి భవిష్యత్తులో మంచి మార్గ లో నడుస్తారు మనం చిన్నప్పటి నుంచే మొండితనంగా అట్లనే మన దగ్గర అక్కడనే వుంచు కని వాళ్ళని పిల్లల్ని స్కూల్ పంపించకుండా ఇంట్లోనే కూడా కట్టి పడేసినటు ఉండొద్దు బాల్యం ఇంపార్ ఫ్రెండ్ కదా వాళ్ళకి
అవునవును ఇప్పుడు కొంచెం ఎండలకు జాగ్రత్త తీసుకొని ఇంకా తర్వాత వాళ్ళ స్కూల్లో సాయంత్రం టైమ్ లో ఆడుకోవడం ఫ్రెండ్స్ తో కలిసి కొంచెం ఏమైనా యాక్టివిటీస్ చేయడం కలిసి చదవడం రాయడం లాగుంటే వాళ్ళకు కూడా బానే ఉంటది కదా
అయినా మీ బాబుకు చిన్న ఏజేనా ఓకే స్కూల్ పోయ ఏజేనా
ఆ త్రీ ఇయర్స్
అవునా మరి తక్కువ ఎజ్ లో కూడా ప్రేకర్ పెట్టినట్టు ఉండొద్దంట బాగా ఎందుకంటే వాళ్ళకు చిన్న మైండ్ సెట్ కదా అప్సెట్ అయిపోతుందిని అే నాలాగా బయట
అవును ఇప్పుడు ఇప్పుడు ఈ జనరేషన్ లో త్రీ టు ఫైవ్ ఇయర్స్ లోపే స్కూల్స్ లో జాయిన్ చేస్తున్నారు మనం ఎట్లా అంటే సిటీస్ లో అయితే ఐ ఫిఫ్టీన్ మంత్స్ బేబీస్ నుంచే వాళ్ళకు ప్రీ స్కూల్ అని అదానిదా వళ్న్ ఫల్గం వ క్టివిటీస్ చేపిస్తాను తెలుసా
పెద్ద అబ్బాయిని జర మంచిగానే పంపిస్తున్నావు ఎందుకంటే మరీ చిన్న వయసులో కూడా వాళ్ళకి ఆడుకునేది మిస్ అయిపోయినట్టు అయితే తెలుసా ఎందుకంటే వాళ్ళ యాక్టివిటీస్ మిస్ అయిపోతారు ఊ పేరెంట్స్ తో ఉండే హ్యాపీ మూమెంట్స్
అప్పట్లో మనకు బుక్స్ అంటేనేమో ఆ అసలు మనం నర్సరీ చదివినప్పుడు ఒక స్లేట్ ఒక స్లేట్ పెన్సిల్ ఇప్పుడు వాళ్ళకి నర్సరి బుక్స్ యూకేజి క అయితే ఇంకా సిక్స్సెవెన్ నోట్ బుక్స్ అంట
అంత ప్రెషర్ కూడా ఉండొద్దు కదా చిన్న పిల్లలు వాళ్ళని హ్యాండిల్ చేసుకోగలుగుతారా అంత ప్రెషర్ ఉండి అన్ని అన్ని బుక్స్ వాళ్ళు ఎంత మోస్తారు వాళ్ళకు ఉండేదే బాడీ కొంచెం
అవును అది కూడాడా కరెక్టే
ఆ బాడీస్ మీద ప్రెషర్ బాడి అప్పటి నుంచే పిల్లలకి ప్రెషర్ అలవాటు చేస్తే ఫ్యూచర్ లో వాళ్ళ మైండ్ ఎంత డిస్టర్బ్ అయిపోతుంది చెప్పు మరి అంత చిన్న వయసులో కూడా పిల్లల్ని స్కూల్ పంపించాల్సిన అవసరం లేదు
ఇప్పుడు త్రీ ఇయర్స్ ఉన్నాయి కదా పంపి పపించాలి వాళ్ళ సర్టెన్ టైమ్ లో కూడా పంపించకపోతే ఎట్లా అలవాటు అవుతారు జనరేషన్ అసలే టూ ఫాస్ట్ ఉన్నది మన పిల్లలు వెనకబడతారేమో అనే ఆలోచన కూడా కొంచెం ఉంది
అవునులే అయినా ఈ ఎన్ని రోజులకయినా తెలుసా ఇప్పుడున్న నాలెడ్జ్ ప్రకారం పిల్లలు ఏఐ జనరేషన్ కదా ఇది ఎంత ఫాస్ట్ గా మూవ్ అయితున్న అంటే క్యారీ చేయగలుగు ఏ చిన్న థింగ్ కూడా ఈజీగా ఫోన్ లో చూడ్డం లేదా బయట ఇంటర్నెట్లో ఏ అప్పుడేనా సరే న్లైన్ లో చూసి ఈజీగా మళ్న క్యాష్ చేయగలుగుతున్నారు తెలు
అవును ఇప్పుడు అ మనకి ఈ ఏ ఇవాల్ టీవీస్ రావడం వాళ్ళకి అన్ని మనం ఇప్పటి నుంచే పోయమ్స్ అవన్నీ నేర్పించడం ఇంట్లో కొంచెం టీవీస్ జూ చపించడం ద్వారా పిక్చర్స్ చూసి వాళ్ళు ఈజీగా కనెక్ట్ అవుతున్నారు వాటికి మన మన జెనరేషన్ తూ బో ఇప్పుడు చాలా బెటర్ అయింది కదా వాళ్ళు చూసి నేర్చుకోవడానికి ఏదైనా
పేరెంట్స్ చదువుకోలేదు మనకి ఏమంతా నేర్పించలేదు కాబట్టి మనకు పెద్దగా ఫస్ట్ నుంచి నేర్చుకోవడానికి చాలా ఇబ్బంది అయ్యేది చిన్న చిన్న విషయాలన్నీ మనం పర్టిక్యులర్ గా ఎవరో చెప్పితేనంటే మనస్ సార్ వాళ్ళు మన మేడం వాళ్ళు, మనకి చెప్పితేనే మనం నేర్చుకునేది కానీ ఇప్పుడు అట్లా లేదులే‌.
అవును ఇప్పుడు చాలా అడ్వాన్స్డ్ అయిపెయింది, ప్రతి చిన్నది కూడా వాళ్ళు ఫోన్స్ కూడా పిల్లలు ఎంత తొందరగా ఆ నేర్చుకుంటున్నారు, ఫోన్ టైపింగ్ కూడా
అవునవును అంత చాలా ఈజీగా క్యాష్ చేయగలుగుతున్నారు. వాళ్ళకున్న నాలెడ్జ్ కి ఇప్పుడున్న జనరేషన్ కె వాళ్ళు బానే తొందరగానే, ప్రతి ఒక్క దాన్ని ఆ రీచ్ అవ్వగలుగుతున్నరు, ఏదన్నా చిన్న విషయం చెప్పితే కూడా
వాళ్ళు బాగా గుర్తు పెట్టుకుంటున్నర్.
ఆ వాలిక్ కి గ్రాపింగ్ పవర్ కూడా ఎక్కువుంది. అసలు ఇప్పుడు ఉన్న జనరేషన్ కి ఏం చేస్సున్నారు మరి వీల్లలు మంచిగా పోతున్నారా, స్కూల్ కి మీ బాబు మీ చిన్న బాబు చాలా చెప్తాడంట మీ మమ్మీ చెప్తుంది.
అవును చాలా ఐ బర్డే అయిపెన్ తర్వాత్, ఆ చాలా చెప్తాడు అవును స్కూల్ పంపించాలదే, అందుకే నేను ఇంట్లో ఉన్నప్పుడే, ఆయన ఇప్పుడు ఏబిసీలు మొత్తం చెప్తాడు, రైమ్స్ చెప్తానికి ట్రై చేస్తాండు. ఏఫర్ యాపిల్ ను జీబ్రా వరకు చెప్తాడు.
అదే రాండమ్ గానే గాల్లెనే రాస్తాడు, మా మనవాడు అది ఇ దని మొన్నా ఉన్ మొన్న ఫంక్షన్ కో వస్తుంటే ఆడ నిన్ నేను కూడా వచ్చినప్పుడు, మీ మమ్మీ కూడా కనిపించింది ఆడ ఆ రోజు మాట్లాడుతున్నా నే ను మా మనవడయితే మస్తు ఫాస్ట్ గా ఉన్నాడ్ తెల్ స ఇంకా మీ పిల్లలు అంత పెద్దోళ్ళు అయినా కూడా ఇంకా స్కూల్కే పోతలేరట కానీ మా పిల్లల అయితే మా చిన్నమ్ మనవడైయ్ తే మా పెద్దవాడికి మనవాడికేం రాదు మా చిన్నవాడికే అన్నిస్తాయని అన్నవ్ గుండెచె తుంది ఘోరంగా నవ్వినం మేము, ఆ రోజైతే టాపిక్ ఆ చెప్తుంటే
పెద్దోడితో పోలిస్తాంటే పెద్దోడికి అంతా నేర్పించలేదు, నేర్పించినా కూడా ఆయన చెప్తాడు కాకపో త భయపడతాడు. ఈ రెండోబ్బాయ్ ఏంటంటే కొంచెం భయం లేకుండా ఆయన ఫ్రీ ఉండగలుగుతాడు, అందరి తోని కొంచెం మంచిగా చదివింది‌. కూడా గుర్తు పెట్టుకోకానీ భయం లేకుండా చెప్తా ఉంటాడు అన్నట్టు, పెద్దోడికి వచ్చిన